గుడ్ ఆఫ్టర్ నున్ అండి ఎలా ఉన్నారు
కూడాడ కట్టిగ్
మీ వాయిస్ బ్రేక్ అయితుంద అండి సరిగ్గా వినిపడతలే హలో
వస్తుందా ఇప్పుడు హలో ఇంకా ఒక అమ్మా బోల్నకె కాయా
హలో
హలో లంచ్ అయిందా
ఆ అయింది అండి లాంచ్ మీద అంది లంచ్
అవుల అండి అయింది ఈ రోజు శుక్రవారం కదా కొంచెం లేట్ అయింది మాది
మాది కూడా లేట్ అయింది ఇంత ముందే చేసినామ్ ఒక ఫోర్టీన్ మినిట్స్ ఏమయి
అవునా ఏం చేశారమ్మా లంచ్ లో
మేమా ఆ చిక్కుడుకాయ చేసామ్
ఉమ్
ఇంకా పప్పు
ఉహు
ఇంగా మీ సైడ్ వార్షం వచ్చింద అండి?
లేదమ్మా ఇటు వర్షం లేదు, బాగా ఎండనే ఉంది. ఆ మబ్బ అస్తుంది.
ఇప్పుడు ఒ గంట ముందు బాగ గాలి అచ్చింది, దుమ్ము వచ్చింది, దాని తర్వాత ట తర్వాత చినుకులు వచ్చినయి దాని తర్వాట మల్ల బాగనే వర్షం వచ్చింది తగ్గింది ఇప్పుడే, అవును అండి. ఇ
ఇటెంలేదు ఇంకా మబ్బు లాగ ఉంది, మళ్ల ఎండొస్తుంది. నా దంచ్చమ్మ రాలేదు ఇంకా ఈవినింగ్ వస్తదేమో డైలీ ఈవినింగ్ కి గాలులు వస్తున్నయ్
అవును రోతీ మా సైడ్ కూడ అండి ఈవినింగ్ అయితే మొత్తం మబ్బు వస్తుందీ వర్షం రావట్లే ఇప్పుడు వచ్చింది అండి వర్షం.
ఆహహా
వచ్చి ఇప్పుడు ఇంతసేపు తగ్గింది అండి. ఇప్పుడు కొంచం గాలి వస్తుం దాని తర్వాత గాలి రాలేదు అం కొంచం కొంచం గాలి వస్తుంది దాని తర్వా ఫస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ గాలి వచ్చేదండి, బట్టలు మొత్తం ఆ రెస్తే మొత్ అహ్ ఎగిరిపోయా ఇటు అటు పడేసింది కాదు మొత్తం బట్టలు
అవున అండి బాగా బాలేదు గాలి కొంచెం మారితే కాదు కదా వాతావరణం చెంజ్ అవుతుంది కద ఇంతకి బై టి ఎండింగ్ లో వస్తుంది ఇప్పుడు వస్తాది జూన్ ఫెస్ట్లో జులై ఫస్ట్ వీక్ లో చాలా వర్షాలు ఉన్నాయండి ఇలా
ఆవును అండి ఇప్పుడు మూడు రోజులు అయితే మా సైడ్ వచ్చి బాగా వర్షం అని న్యూస్ లో వస్తుంది. చెప్తున్నారు
అబ్బా ఇప్పుడు అచ్చి మూడు రోజులా?
అవును అండి ఇప్పుడు మొన్న అయితే వచ్చింది, ఇవాళ ఏమో మరి నేను రెం నైట్ వస్తానీ చెప్పారు, ఇంకా రాలే ఇప్పుడు వచ్చి ది ఒకసారి కరెక్ట్ అయితే తే ఒకసారి ఇంకా రెం ఇంక రోజు వస్తదండి.
ఇగ వాతావరణాన్ని బట్టి చూసి చెప్తారున్నట్టు వాళ్ళు వెదర్
అవునండి, ఇంక మీ సైడ్ ఎలా ఉందండి? మబ్బు మబ్బు ఉన్నద?
అవునమ్మా ఎండే ఉంది మా సైడు మబ్బు లేదు బాగ ఇంటి వేడిగానే ఉంది, కానీ అప్పుడప్పుడు ఇట్లా మప్ వస్తుంది వేడిగాలి వస్తుంది.
ఉమ్ ఇంట్లో అయితే బాగా వేడి అయిపోయిందండి, మొత్తం వేడి వేడి గాలి వస్తుంది ఇంట్ల బ బయట అయి చల్లగనే ఉన్నది, లోబట అయితే మొత్తం కా మా ఆగా వేడీ అయితే ఉంది, బాగా సేపు వస్తే కొంచెం చల్లైగది కొంచం సేపు వచ్చేసింది, తగ్గింది. తన వల్ల వేడి అయితుంది మొత్తం ఇంట్లా
ఉమ్ అ అ మొద అవుతా
ఇంకా చెప్పండి
మ్మా చెప్పాలి ఏంటి అందరు బాగున్నారాలో
మ వయిస్ అంటే క్లియర్ రావట్లేదు సగం సగం వస్తుంది
అవునా ఈ ఫ్యాన్స్ సౌండ్ కాబట్టి ఇక అలా వస్తుందేమో ఫాన్స్ స్పీడ్ ఎక్కువ ఉంది కదా
ఆ కొంచెం సైడ్ బక్ ఇట్లా వస్తుంది కిచదో అవును ఆహా అందుకోసమే వాయిస్ క్లియర్ రావట్లే
హవుడాడి
ఆ
ఇంకా ఏముంది ఫ్రూట్ ఇక్కేది ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ అయిపోయింది అయిపోతుంది ఇంకా ఇప్పుడు మామిడికాయలోచ్
ఇ ఏదో వేరే మామిడికాయ వస్తుందట కదా అండి ఇదనే పేరు చెప్పారు మర్చిపోయినా
దేనేకి పుడుతుడా డానిక
తినడానికి అ ఏదో రెడ్ కలర్ దాట్లో అలా గ్రీన్ రెడ్ కొంచెం కలిపి వస్తుందట అ పేరు చెప్పారు మా ఇంట్ కాదండి వేరే చెప్పారు మా నాన్నగారు వేరే పేరు చెప్పారు అది వర్ష క కాలంలో వస్తారట అది
అవునా ఏమో మరి తెలియదు కాని ఆ లేకని వర్షాకాలమో చినగని పురుగులు వస్తాయి
ఆహా అ ఇది మామిడికాయ వచ్చేది వర్షాకాలం లే అట అది అది మామిడికాయ దాని పేరు ఏదో చెప్పాలండి మర్చిపోయినా
మీరు అలాంటిది ఏమి ఉండదమ్మా వర్షాలు పడ్డాయి అంటే కొన్ని రోజుల తర్వాత వస్ స్తాయి ఇవి కూడా వస్తాయి అవి కూడా వస్తాయి కానీ అందులో పురుగులు వస్తాయి ఇప్పుడు వర్షన్ని పడ్డ తర్వాత తినది అంటారు ఇప్పుడు తొక్కు వేసుకున్న వాళ్ళకు పచ్చడి పచ్చడి వేసుకుంటారు కదా వాళ్ళ పచ్చోడా వేసే వాళ్ళు ఈ సీజన్ లోనే తీసుకుంటారు మావిడి కాలు ర అవును తర్వాత ఇంకా రా వంటిప్పుడు వేసుకుంటే మళ్ళీ ఎండాకాలం వరకు ఇడం బాగుంటదని ఇప్పుడు తీసుకుంటారు ఇప్పుడు లాస్ట్ అన్నట్టు ఇక దీన్ తర్వాత ఇప్పుడు మామిడికయలు దొరకాయి అన్నట్టు
ఆహా
పచ్చి ఉంటాయి కదా తొక్కు పచ్చడా వేస్
ఆ దానిలో పురుగులునే అండి మరి బాగుంటాయి అది మరి
అవి పురుగులు కదు పశ్చిమామిడి కాయలు కదా తొక్కు కోసమే ఉంటది అది ఇట్లా నారల్ నారల్గా ఉంది ఫుల్లగా ఉంటది అన్నట్ మామగా పచ్చడా పచ్చడి మామిడి కాయలేదు
ఆహా లాస్ట్ ఇప్పుడు సీజన్ లో మావిడిగాలు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట
వన్ ఇయర్ కోసం యేసే వాళ్ళు ఇక్కడే తీసుకుంటారు
ఓ మీరేస్తారా అండి మరి పచ్చళ్ళు
నేను పచ్చళ్ళు వేసేదాన్ని కానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తినరు అది ఇటూ ఆటు పంచే సరికి కారాబ్ అయిపోతు ఎవర్ తినరు అన్ని వేసుకొని ఇదొఓకే అందుకనే
మొత్తం వేస్ట్ వేసుకో దానికి ఇప్పుడు ఆయిల్ కారం ఆ డాన్ చూసుకుంటూ ఉండాలి కరాబ్ అయిపోతది కాని
అవును
హమ్
అదే అనేసి ఎందుకని ఇక వేస్తలేను ఇప్పుడు మా ఆయన తీసుకొచ్చారు వాన్ని టూ కేజీస్ మ్యాంగోస్ తీసి కటింగ్ చేసి తీసుకొచ్చారు పచ్చడ వేయడానికి
ఆహా మరి ఏస్తారా మీరే
అవునమ్మా కొంచమ్ హఫ హఫ్ కేజీ ఎమో పా తీయ టి ఏద్దామని పక్కన పెట్టాను కట్మిట్ ఉంటది కదా ఆ పచ్చడా వే ద్దామని కొన్ని ఏమో సగం మళ్ళీ ఇది మిర్చి పౌడర్ ఉప్పు వేసి కలిపి పెట్టాను ఇంకా దాంట్లో మ సాల్లలు వేయాలి
ఇప్పుడు ఇట్లానే ఉంటే బాగా రోజుల్లో ఉంటది నూనే ఎక్కలేస్తే కొంచెం దాం తర్వాత చూసుకుంటూ ఉండాలి అది
అందుకనేసి నేను వెయ్యలేదు ఒక హాఫ్ కేజీ హఫ్ కేజీది కొంచె మావి
కారం ఉప్పు వేస్తే ఉంటది ఎన్ని రోజులైనా ఉంటది అట్లనే
ఆహ
ఇప్పుడు ఆయిల్ మొత్తం దాలో తడకా వేస్తే జల్దీ ఏమ దనికో ఏదో వాసనాట్లా ఆ
అచ్చా అచ్చా నేను కూడా ఉప్పులోదే ఒత ఫస్ట్ ఏం చేస్తే స్తారంటే మాఅత్తమ్మా ఉప్పు ఉన్న పసుపు వేసి కలిపి ఉంచుతది కారం ఎయ్యదు
ఆ
అలా కలిపి ఉంచి ఇప్పుడు మీరు తినాలనిపిస్తే మళ్ళ అందులో మసాలాలు చడ మసాలాలు వస్తాయి కదా అబ్బేసి మళ్ళీ ఏస్తదన్నట్టు ఆయిల్
ఆ అదే అట్లా కూడా చేస్తారండి కొంచె వాళ్ళి కొంచెం ఏం పౌడర్ ఏయకుండా ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తుంది కదా దాంలో ఇప్పుడు పచ్చడి పౌడర్ మొత్తం
ఉ
డ్రై రోస్ట్ చేసి పౌడర్ అట్లా ఏయకుండా ఇట్లనే ఇప్పుడు ఓన్లీ ఒక పీసు కావాలంటే ఇప్పుడు తినాలనిపిస్తి కూడా కారం వేసుకోని అట్లనే తీసి తీసుకుంటారు
ఆ అయితే ఇప్పులు కారం పౌడర్ కూడా ఇవన్నీ తర్వాతనే మసాలా పౌడర్ ఉంటది కదా పచ్చడి మసాలా అవి వేస్తారు అలా
ను్ ఇప్ కేచా ఎలా చేసారడికి
ఏం తెచమ్మ ఆహా ఏది పచ్చి మిర్చిన ఎండు మిర్చిిన మరి ఎలా ఏ మంటున్నావ్ అదే అడుగుతు
ఆ ఏండు మిర్చిది ఏదో మీ అత్తమ్మ కూడా బాగా చేస్ దని విన్న నేను
అవునండి అంటే ఎండు మిరపకాయలు తీసుకోవాలి బాగా తేజ్ ఉన్నాయి కాదు కారం ఉండేటీయి మీడియం గా ఉన్ ంటాయి కదా అవి తీసుకొని ఆ పెనం మీద వేయించాలంటే
ఆ
అవి కా మిర్చిని వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నా తర్వాత మళ్ళా మనము వెల్లుల్లి బాగా ఎన్ని అంటే అన్ని ఎంత ఎక్కువ వేసుకుంటే అన్ని మంచిగుంటదన్నట్టు వెల్లుల్లి జీలకర్ర ఏసి అది వేసి దొడ్డు దొడ్డుగా మిక్సర్ పట్టుకోవాలి
అంతేనా మూడైనా అండి
అవునండి మూడే వేయాలి అందులో ఒక ఉప్పు వేసుకోవాలి మీకు టేస్ట్ కి తగ్గి పట్ట తర్వాత అలా అలానే వేసుకొని మిక్సర్ ఎగ్ ఇట్లా పౌడర్ చెయొద్దు మామూలుగా దొడ్డు దొడ్డుగా అవును అంటే చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మీరు ఓకే అండి బాయ్ అమ్మ
బాయ్ అంటీ